హలో
చెప్పండి
ఆ మీకు ఈ సినిమాలు బా బాగా ఇష్టమ చూడ్డం ఏ సినిమాలు బాగా ఇష్టడం మీకు చూ అంటే సినిమాలు ఎప్పుడైనా చూసారా మీరు
ఉమ్ చూస్తాంట అప్పుడప్పుడు మరి అంతగా ఏం చూడను.
ఆ సినిమాలు ఇప్పటి వరకు చూసిన వాటిలో వాటిల్లో ఏమంటే ఇష్టము. అసలు సినిమా ఇంకే ఎలా చూడాలనిపిచ్చింది.
నేను మామూలుగా ఎప్పుడో ఒకటి ఆ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుందమో సినిమా అది వచ్చి ఆ సినిమా భలే ఇష్ ష్టం సరే ఎప్పుడైనా చూస్తాం మళ్ళీ రీసెంట్ గా వచ్చిన దాంట్లో నుంచి హాయ్ నాన్న చూస్తా నేను బాగా ఇష్టపడి చూసేది ఆయితే సీతారామం
ఆ నాకు ఇష్టమైన సినిమా వోచ్చి జెర్సీ అన్నమాట జెర్సీలో ఆ నాని ఆ క్యారెక్టర్ మంచి చానా బాగుంటది. ఇన్స్పిరేషన్ స్టోరీ నాకు నన్ను మామూలుగా మెంటల్ గా కూడా చానా ఇన్స్పైర్ చేసింది అదే
ఉమ్ రియల్ స్టోరినా అది
రియల్ స్టోరీనే అంటారు. మరి నాకు తెలీదు అంతగా ఎగ్జాక్ట్ గా తెలియదు. కానీ ఆ స్టోరీ మొత్తం నాకు కె కళ్ల ముందురే ఉంటుంది. ఇంకా ఆ సినిమా మొత్తం
ఉమ్ కానీ సీతారామం సినిమా అయితే ఆ సోల్డీర్ డి ఎవరు ఎవరో ఒక సోల్డీర్ మామూలు కు అట్లాంటిది ఒక స్టోరీ ఉండే తీసుకొని వీళ్ళు దానికి కొంచము ఎక్స్‌టెంజ్ చేసినారంట అంటారు. కానీ దాంట్లో మా త్రం అసలు ఏమన్నా ఉంటుంద అసలు అది ఒక లవ్ స్టోరీ ప్లస్ ఇండియన్ సోల్డియర్ గురించి చెప్పడం చు దాంట్లో అంతా
అవును హలో
హలో
ఆ చెప్పడం అంతా అన్నారు వినపడుతుంది. ఆ చెప్పడం అంతా అన్న దగ్గర ఆపినారు మీరు చెప్ప
ఆ అదే అట్లా ఒక ఇండియన్ సోల్డీయార్ ఎట్లా ఉంటారు. మళ్ళీ ఆ వాళ్ళందరూ ఒకసారిగా అదేమి ఒకటి అనాఫ్ అఫిషియల్ కాకుండా ఉండే ఒకటి చేస్తా రు ఆన్నమాట దాడి పాకిస్తాన్ మింద ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఇంగ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేసింటారు. అక్కడ నుంచి కొంతమంది చిన్న పిల్లలని ఇండియా పాస్పోర్ట్లు పెట్టి ఇక్కడికి పంపింస్తుంటరు. ఆ వాళ్ళని అదేమి వాళ్ళకి ఒక్కొక్కసారి హింట్లు వోచ్చినప్పుడు ప్రతిసారి ఇండియాలో బాంబ్ బులు పెట్టమని పంపించి ఉంటారంట
చెప్పండి మీరు మొత్తం కథంత చెప్పండి. వింటా నేను
ఆ అంతే కథ
ఆ ఆ మా చానా బాగుంది. ఎందుకంటే ఇలా గొడవల గురించి ఆ ఆర్మీ కదా ఆర్మీ అంటేనే ఒక ఆ చేతి మీద గుస్బమ్స్ వస్తాయన్నమాట ఎందుకంటే అలా అధోక పవర్ కాబట్టి బాగా ఇష్టం అది కూడా నాకు ఆర్మీలో జాయిన్ చేయ జాయిన్ కావాలనీ ఉన్నాది. అన్నమాట అంటే అలా వర్క్ చేసింటే బాగుండు అని
ఆర్మీలోనా
అవును
ఉహ కానీ ఎవరిని పడితే వాళ్ళు తీసుకోరంట కదా
అవును దానికి పర్టికులర్ హైట్ ఉండాల అనమాట సిక్స్ పాయింట్ సంథింగ్ ఎంత స ఫైవ్ పాట్ సమింగ్ ఉండ ఫైవ్ పాయింట్ ఎయిట్ సంతింగ్ ఉండల్ ఆ హైట్ ఉంటేనే ఎవరినైనా కానీ తీసుకుంటారు అదే గర్ల్స్ అయితే అతే ఫైవ్ పాయింట్ త్రీయ ఫైవ్ పాయింట్ ఫైవ ఉండాల
ఆ
వీళ్ళు అమ్మాయిలు కూడా తీసుకుంటారు అంటే మా వాళ్ళు ఆర్మీ బార్డర్ లో పెట్టారు కానీ ఆ డిఫెన్స్ లో పెట్టారు నమాట ఆ డిఫెన్స్ సర్వీసెస్ చాలా వరకు ఉంటాయి చాలా రంగాలు ఉంటాయి అన్న అది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనే కాదు ఇళ మధ్యలో ఆ చాలా ఏజెన్సీసు ఉంటాయన్నమాట కార్మికు సంబంధించినట్వే అంటే ఇప్పుడు రెస్క్యూ టీమ్ ఉంటుంది అనమాట నేవీ లో దానిలో ఉంటది ఆ గర్ల్స్ కలా ఉంటది అలా చాలా రంగాలు ఉన్నాయి
ఆ దీంట్లోనే ఇంకా అద ఏమే మామూలుగా ఎయిర్ ఫోర్స్ ఉంటాయి నావీ వాళ్ళు ఉంటాది ఆ అంటే జస్ట్ ఇండియన్ సోల్జర్ అనే కాకుండా ఇవన్నీ ఉంటాయంట కదా
అదే చాలా వరకు ఇది ఆర్మీనే అంటే ఒక చాలనా రంగాలు ఉంటాయి ఇప్పుడు గర్ల్స్ గర్ల్స్ ఒకటే చేయలా బాయ్స్ ఒకటే చేయాల అనేం ఉండదు కానీ ఆ ఎవరిని ఎక్కడ పెట్టాలా ఎవరిని ఎలా ఉపయోగించు కోవాలా ఎవరిని అక్కడ ఎలా ఉపయోగిస్తుకుంటే మనకి చాలా ఉపయోగం పడుతుంది అనే బెనిఫిట్ పొందుతాము అనే వాళ్ళు కమాండర్స్ ఉంటారనమాట సో అంటే ప్రతి ఒ ఫైవ్ మెంబర్స్ ఒక బ్యాచ్ కి ఒక హెడ్ ఉంటాడు ఆ హెడ్డు ఆ ఆ హెడ్లకి ఒక ఒక మెయిన్ ఉంటారు మేజర్ ఉంటారు అన్నమాట
ఆహా
ఆ హైట్లు ఒక పదిమంది హడ్లికి ఒక మేజర్ ఉంటాడు వాళ్ళ ఆ మేజర్ ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్ష ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తాడు దాని దవల్లా దాని ద్వారా వీళ్ళు నడుచుకుంటార అనమాట మిగతా వాళ్ళు
అవును నేను ఇప్పుడు ఇందక నీకు ఒకటి చెప్పినా కదా అది సినిమా దాంట్లో కూడా అంతే ఆ ఇద్దరు ఉంటారు వాళ్ళు హీరో వచ్చి ఇంకొక ఆయప ఉంటాడు ఆయప కింద వర్క్ చేస్తా ంటాడనమాట హీరోతో పాటు ఉండేప్పక అసలు హీరో అంటే నాకు నచ్చనే నచ్చాడు ఎందుకంటే హీరో అందరికి నచ్చుతాడు అందరి దగ్గర మంచికి పేరు తెచ్చు కొంటాడు ఆ అందరికి మంచి చేయాలని చూస్తుడు అన్ని చేస్తాడు అది నచ్చదు అసలు ఆ ఏంద దివి ఇయప్పన్ పోగుడు అందరుూ అన్ని ఇయప్పకే చెప్తారు అట్లా ఇట్లా అని అనుకుంటా ఉంటారు అనమాట లాస్ట్ కి పాకిస్తాన్ క పోయినప్పుడు వాళ్ళిద్దరు దొరికిపోతారునమాట వాళ్ళకి అక్కడ
పాకిస్తాన్ సోల్జర్స్కి దొరికిపోయినప్పుడు అప్పుడు ఆ ఆ అదే ఆ పెద్ద మేజర్ ఒక అయిపో ఉంటాడు కదా హీరో కాకుండా ఆ
నేను సినిమా చూడలేదండి
ఆ అదే చెప్తాన్నా ఇప్పుడు హీరోతో పాటు ఇంకొక ఆయప ఉంటాడని చెప్పిన కదా ఆయప హీరో ఇద్దరు దొరికిపోయింటారు కదా
అవును
అ దొరికిపోయిండే ఆయప్ప వచ్చి ఆయపాకి చెప్తారనమాట వాళ్ళు పాకిస్తాన్ సోల్జర్స్ ఒచ్చి నువ్వు ఇండియా ఇండియాలో కొన్ని ఏమైనా మాకుస్ చెప్తే మేము ఎక్కడెక్కడ అటాక్ చేయొచ్చు అని నిన్ని వొద్లేస్తము అని అట్లా వాళ్ళకి ఇద్దరికి ఆఫర్ ఇచ్చింటారు వాళ్ళు
అవును
వచ్చినప్పుడు హీరో అసలు ఒప్పుకోడు లేదు నేను చెప్పను అంటే చెప్పను అంట స్తాడు కానీ ఇంకొక ఆయన ఉండే అయ్యప్ప చెప్పేసింటాడు
అవును చాల బాగుంది స్టోరీ ఇది మీరు మీరు ఎన్నిసార్లు చూసిటారు ఈ మూవీని
నేను ఈ సినిమా చాలా సార్లు చూసింట అసలు మళ్ళీ ఇంకొక
నేను నాకు ఇష్టమైన సినిమా ఏమంటే జెర్సీలో చెప్పినా కదా జెర్సీలో నాని నాని చాన ఆ చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి క్రికెట్ ఆడతాడనమాట ఫస్ట్ లో అంత సక్సెస్ కాదు ఆయన కెరియర్ కి కానీ లేట్ లేట్ గా అతనికి ఒక ఆపర్చునిటీ వస్తుంది అనమాట అంటే క్రికెట్ అప్పటికే వదిలేసింటాడు ఆ దాని తర్వాత ఒకే ఒక ఆపర్చునిటీ వస్తుంది దానికోసం ఆ అతని వై వైఫ్ సపోర్ట్ చేస్తుంది అనమాట సపోర్ట్ చేస్తే ఆయన పోయి పోవడము ఒక లీగ్ ఆ లీగ్ ని గెలిపించడము అది అంటే టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది టెస్ట్ సిరీస్ దాంట్లో మంచి హైయెస్ట్ రన్ రన్స్ కొట్టడము ఆ అలా జరిగి మంచిగా సక్సెస్ పొందుతాడు అది ఓ ఇన్స్పిరేషన్ స్టోరీ అన్నమాట చాన బాగుంటది
ఎందుకు మళ్ళీ ఆడతాడు దాన్ని వదిలేసిందే వదిలేసినాడు అని చెప్న్నావు కదా
ఆ వదిలేసినా అంటే ఇప్పుడు ఆ అప్పుడుంటే ఏదో వై తను అతను వైఫ్ వల్ల నా నానకి ఇష్టం ఉండదన్నమాట ఆ ఇట్లా క్రికెట్ ఆడ్డాము ఇలా వెళ్ళడం అనమాట దానికని వదిలేసింటాడు వదిలేసింటే మళ్ళీ దాని తర్వాత ఓ వాళ్ళ వైఫే చెప్తది అనమాట అ నువు ఏదానికి మార్చుకో మార్చుకోల్సిన అవసరం లేదు ఆడ ఆడ ఆడు అని
హ్మ్
అంటే మళ్ళీ ఇంక చాన బాగుంటుది చాన ఇన్స్పిరేషన్ స్టోరీ బాగా మంచిగా ఉంటుంది మీరు కూడా చూడండి ఈసారి తప్పసార్
ఉ చూస్త చూస్త న నేను చెప్పండి సినిమాలో అయితే ఇంకా పెద్ద ట్విస్ట్ ఏముంటుందంటే ఆ ఆ హీ ఆ సినిమాలో హీరో వచ్చి ఒక అనాథ అనమాట ఆ ఇట్లా అన్ని అంటే వాళ్ళు మంచిగా అన్ని సాధిస్తా అంటే ఒక ఆయమ్మ ఇంటర్వ్యూ చేసేకపోయినప్పుడు చెప్తాడనమాట నేను ఒక అనాథని నాకేవరు ఉండరు హాలిడేస్ ఇచ్చినప్పుడు దే దేశం అంతా తెరిగేసి ఇక్కడికి వచ్చేస్తాను అని
అట్నా అవును చెప్పండి వినబడుతుంది కథ అంతా చెప్పేయండి పూర్తిగా
అటా చెప్పినప్పుడు ఆ మా రిపోర్టర్ వచ్చి అందరికి చెప్తా ఉంటది అన్నమాట ఈ రోజు నేను ఒక అత ఆ సినిమాలో అతని పేరు రామ్ అన్నమాట రామ్ అనే ఒక వ్యక్తిని కలిసిన్నాను అసలు చాలా మంచి వ్యక్తి ఇట్లా ఎవరు లేరు అని బాధపడుతున్నాడు కానీ రామ్ కు రామ్ కి ఒక తల్లిగా నేనున్నాను అని గుర్తు చేయడానికి నేను ఒక లెటర్ రాస్తున్నాను ఈ రోజే అని చెప్తుంది అది విని ప్రపంచం వీల్లు అంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళు అందరూ ఎవరు విన్నారు వాళ్ళందరూ ఒక్కొక్క లెటర్ రాస్త స్తా ఉంటారు అన్నమాట అట్లా రోజు రామ్ కి లెటర్స్ వస్తా ఉంటాయి దాంట్లో ఒక లెటర్ వస్తుంది సీతామహాలక్ష్మి అనే ఆమె దగ్గర నుంచి
ఉమ్ కాని ఆమె ఒక ఆర్డినరీ ఉమెన్ గా లెటర్ రాస్తుంది కాకపోతే ఆమె ఆర్డినరీ ఉమెన్ కాదు ఒక ప్రిన్సెస్ ఆయమ్మా లాస్ట్ కి ప్రిన్సెస్ వచ్చి ఆ సోల్జర్ని పెళ్ళి చేసేసుకుంటుంది అంటే అది చేసుకోవాలా అనుకుంటారు ఆ లోపు ఇంకా రామ్ అక్కడ పాకిస్తాన్ లో దొరికిపోయి చనిపో పోతడు
ఆ చాలా మంచి స్టోరీ అండి తప్పనిసరిగా చూస్తాను ఈసారి ఆ సినిమా అది
ఉమ్ ఆ నెక్స్ట్ టైమ్ పక్కా చూడు అసలు ఈ సినిమా చాన బాగుంటది
ఉమ్ సరేనండి థ్యాంక్స్ బాయ్
ఉమ్ బాయ్